హలో
ఆ బాగున్నరండి
హాయ్ యండి బాగున్నారా
ఉమ్ బానే బానే ఉన్నాండి
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి. బాగా ఎండ ఒస్తుంది. మా దగ్గర రాత్రి వర్షం పడ్డది.
అవునండి హైదరాబాద్ లో కూడా చాలా వర్షం పడింది. ఈ తంబర్ లో వర్షాలు ఏంటో
ఉమ్
అదేంటో అండి వర్షం పడితే మనం కూల్ అయితుంది వెదర్ అనుకుంటాం కానీ ఇంకా హాట్ అయిపోతుంది వెదర్
ఇంకా హాట్ అయిపోతుంది ఇది ఎన్లినో ఎఫెక్ట్ అండి. ఎలినో క్లైమేటు ఎలినో ఎఫెక్ట్ అంటారు. దీన్ని
అదే అదే
ఎలినినో అంటే ఇప్పుడు మన వాతావరణంలో మన ఇక్కడ పోల్యూషన్ సీఓటు ఉంటాది కార్బన్ డక్స
అవును కార్బన్ డైఆక్సైడ్
కారణంగా ఈ ఓజోన్ లేయర్ కి ఎఫెక్ట్ అయ్యి దాని ద్వారా వచ్చే కిరణాలు అతి నీరు లోహిత కిరణ ద్వారా ఈ ఎలినినో అంటే అతివృష్టి అనావృష్టి అంటారు.
ఇగ అంతే ఈక్వల్ టు అదే ఇంక అతివృష్టి, అనావృష్టి అవి సీజన్ తో సంబంధం లే ఉందా
ఉమ్
వర్షాలు వర్షాకాలంలో ఎండలు ఎండాకాలంలో వర్షాలు ఈసారి ఏంటో అండి. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల వర్షాలు కూడా ఉన్నాయంట.
ఇయ్య నుంచి క్లైమేట్ మన్నా ఇతర అవుట్ ఆఫ్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో మాదిరిగా అప్పుడు కప్పుడే విపరీతమైన వర్షాలు అప్పటికప్పుడే చలి అప్పటికప్పుడే మంచు కురవటం
అవునండి
ఇప్పుడు ఇంత సమ్మర్ లో కూడా మార్నింగ్ చూసారా ఎర్లీ మార్నింగ్ బాగా చలి పెడుతు
అవునండి పొగ మంచులాగా కూడా వస్తుంది. మా మధ్యలో వచ్చింది.
చలి బాగా పెడుతుంది. ఊ
చూసారండి మూవీస్ ఏమైనా మీరు
చూసా చూసా నిన్న దురంధర్ టూ చూసా అండి
ఆహా ఏ మూవీ అండి అది. ఓకే ఎవరండి అందులో హీరో
బాలీవుడ్ యాక్టర్స్ అంట రణబీర్ కపూర్ గారు ఉమ్ అన్నది మన నేషనల్ ఇది సెక్యూరిటీకి సంబంధించి
ఆహా
అడ్వైజర్ గా నేషనల్ సెక్యూరిటీ అంటే ఈ బార్డర్స్ వాటికి సంబంధించి ఉంటాయి కదా.
ఆ
టి వాటికి సంబంధించి మూవీ అంటే చాలా బావుంది.
బావుందా
ఉమ్
అంటే కొంచెం లేడీస్ కి నచ్చే విధంగా ఉందో లేదో
చూడాలండి అది ఎవ్రీ ఎవ్రీ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ కూడా అది చూడాల్సిన మూవీ అనమాట ఈ మామూలుగా కామెడీ మూవీస్ ఈ ఈ మూవీ
ఎంటర్టైంనెంట్ అంటే అవి కామన్ గా ఎప్పటికి వస్తానే ఉంటాయి. అలాంటి మూవీస్.
అది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ది కేరళ స్టోరీ టూ వచ్చేసి
ఆహ
అది కూడా చాలా బావుందట ఎవ్రీ సిటిజన్ కూడా చూడాల్సిన మూవీ అంట. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ది కేరళ స్టోరీ టు
ఆహా థియేటర్ కి వెళ్ళి చూస్తారా అండి
మ్ తియేటర్స్ కెళ్ళానండి
ఉమ్
ఇక ఫ్రెండ్స్ తో ఇప్పుడు మామూలుగా సండేస్ రోజు ఫ్రీ ఉంటంది బోరం జర్లేసి మాకొక నియరెస్ట్ గా థర్టీ కిలోమీటర్సు దూరంలో ఉంది. థియేటర్
ఆహా
మ్మ్ ఇగ అక్కడికెళ్ళేసి మంచిగా సిక్స్ సెకండ్ షోస్ సిక్ససుంటది కదండీ
మ్మ్
ఆ సిక్స్ షో కెళ్తే సిక్స్కల్ల ఎళ్తే నైన్ ఎయిట్ థర్టీ నైన్ అవుద్ది కదా
అవునండి ఫష్ షో కదా మార్నింగ్ ఈవినింగ్ ఫష్ షో
ఈవినింగ్ ఫస్ట్ షోన అది సిక్స్ సరే స్టార్ట్ అయ్యెను అవునవునా ఆ ఫస్ట్ అశోక్ బోతే సిక్స్ బోత్ త్ నైన్ కల్లా అయిపోతది నైన్ కల్లాబోయి మంచిగా ఎక్కడన్నా ఇగ నైన్ తర్వాత తినేసి
మెల్లగ స్టార్ట్ అయితార
మెల్లగా స్టార్ అయితం టెన్ టెన్ థర్టీకట్లా
అదే
ఇగా ఆ రోజు అట్లా ఇదైపోతుంద్
టెంతే ఆ కొంచెం ఆ ఎంజాయ్ అలా ఉంటుంది కొంచెం మనకుగూడా స్ట్రెస్ తగ్గినట్టనిపిస్తది కాసేపు ఫ్రెండ్స్ తో కలుస్తే
అవునండి
ఇగ రోజు అవ్వే పనులు అవ్వే పనులు అవ్వే గదా కొంచెం చేసి చేసి చిగూడా చిరాకనిపిస్తది ఫ్రెండ్స్ తో అలాలలా కాసేపు బయటికెళ్తే మనం రిలాక్స్ అయితాము స్ట్రెస్ కూడా తగ్గుతుంది మనకు ఆటోమేటిక్ గా తెలీ కుండానే స్ట్రెస్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ తో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే
మ్మ్
ఎళ్తూ ఉంటారా అయితే ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు
మ్ వెళ్తుంటా అండి
హమ్ ఇంకేమైన జూసారా మూవీస్
మూవీస్ జూస్తే నార్మల్ టైమ్ లో మా ఇంట్లోవాల్తో సీరియల్స్ జూస్తుంటా
అవునా సీరియల్స్ బానే జూస్తరు మీరు ఓపిగ్గా
మ్ సీరియల్స్ జూస్తాండి అసల్ ఇన్ఫాక్ట్ నిజం జెప్పాలంటే ఇన్ఫాక్ట్ ఆ మూవీస్ కన్నగానీ సీరియల్స్ చాలా థ్రిల్లింగ్ ఉంటున్నయండి
అమ్మో ఏం త్రిల్లింగండీ వాటికి అడిక్ట్ అయిపోతే రేపు ఎప్పుడోస్త్ తదా ఈ టైం ఎప్పుడు జూడాలన్పి
మ్ మ్మ్ అంటే అది గూడా ఒక మంచి హ్యాబిటేనండి అది గూడా మంచి హ్యాబిట్ ఎట్లంటే ఇపుడ్ ప్రి జే లేడీస్ ఏమైనా గాని మేన్స్ లో ఆ సీరియల్స్ ఫ్లోయింగ్ అనేది అది అలవాటైతే ఈ బైట్ టనేది గూడా ఆ ఒక సైకలాజికల్ ఒక సర్వే లో తేలింది బైటా ఇపుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇపుడు లేడీస్ ఉన్నారనుకోండి ఆ వాళ్లేం టి ఒక వర్కుకెళ్తారు ఈవినింగ్ సరే ఒక ఆఫీస్ వర్కేల్తారు నైన్ టు ఫైవ్ ఇంటికొచ్చేసి ఇక వాళ్ళ పిల్లలు నెక్స్ట్ ఇంట్లో వంట అవి జెస్ కొని ఇవిజేసుకొని ఇగా సీరియల్తో వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు గదా గొడవలకెళ్ళట్ కానీ ఏదన్నా తీసుకురరావడం గాని అట్లాంటి చికాకులు సో మెన్స్ గూడా ఏంటంటే అట్లాంటి సిచ్ సిట్యువేషన్ అనేది ఇంట్లో హోమ్లీగా ఒకళ్ళు క్రియేట్ జెసారనుకోండి ఫిమేల్సు సో ఏదన్నా ఎన్నా వర్క్ జూసుకోటం రావటం ఏదన్నా తినేసి కాసేపు పది పది నిమిషాలు అట్ల ఏదన్నా మన నిత్యవసరాలు ఉంటే తీసుకొచ్చుకోవడం
అదే కాసేపు ఫ్యామిలీతో కూర్చొని సీరియల్ చుసినా కూడా కొంచెం మ్ ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ జేసినట్టు గూడా ఉన్
ఉమ్ అట్లా సెవెను సెవెన్ థర్టీ కల్లా ఎల్ దన్నా మనక అంత జూసి సెవెన్ థర్టీ కలొచ్చు అటు బయట నుంచి మనకి ఏదన్నా ఎలిగేషన్స్ ఉండవు ప్లస్సు మనకి దురలవాట్లకి బానిసలు కాకుండా ఇంట్లో ఫ్యామిలీస్ తో ఉ కుర్చుంటే సెవెన్ టు నైన్ వరకు అట్లా టైమ్ స్పెండ్ చేయొచ్చు గదా
అవునండి అవును
కొన్ని సైకలాజికల్ సర్వేలో ఇట్లా చెప్పారు
ఆహా అవునా
ట్లా హోమ్ ల అది గుడా ఒక ఎట్లా అంటే మనకు తెలియకుండానే మనం ఆ సీరియల్స్కు అలవాటు పడిపోయి
ఆహా బెటరే అంటే ఆ విధంగా ఒక ఆ ఆ విధంగా గుడా బెటరే అన్నట్టు ఇంకా సీరియల్స్
ఆ
మా ఇంట్లో మాత్రం అసలు పర్మిషన్ ఉండదండి సీరియల్స్ కి ఏదన్నా ఉంటే ఎప్పుడైనా మూవీ పెట్ కన్ చూసేకుంటే ఒక త్రీ అవర్స్ చూసి ఎంజాయ్ చేసేస్తారు కానీ సీరియల్స్ కి మాత్రం అడిక్ట్ అవ్వరు అడిక్ట్ అవ్వనివ్వరు సీరియల్స్ అనేది లేదు ఇంకా మా ఇంట్లో
మనం మ మామూలుగా ఇప్పుడు హ ఓటీటీస్ ఉన్నాయి గదా ప్లాట్ఫామ్స్ యాప్స్ ఉన్నాయి గదా అందులో సబ్స్క్రిప్షన్ తీసేసుకొని మనం చూడచ్ చాలా వరక్ అట్లా కొంతమంది లేడీసు అట్లా ఇంట్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నరు అని చెప్పేసి ఆ ఇట్లా చూస్తున్నారు బట్ బట్ అది కూడా ఒక ఇదేనండి ఇప్పుడు ఇదివరట్ల గ ఏమంత హారర్ గ లేవు అవి
అదే అదే అదే
ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషను మంచి ఇదిగు ఉందండి
పదే అండి కొన్ని నేను చూసినంత వరకుయితే కొన్ని సీరియల్స్ లో ఈ విలన్ క్యారెక్టర్స్ ఉంటారు గదా కొంచ్ చెం భయంకరంగా ఉంటారు వాళ్ళు కొన్ని ఏమంట్ రు బ్యాడ్ హబిట్స్ కొంచం ఆ విధంగా ఆ మ మెంటాలిటీ మనదే చేంజ్ అయిపోతదేమో అనిపిస్తాది ఆ మోసాలు అవన్నీ కొంచెం ఒకరి పైన ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ లో ఉంటారు గదా వాళ్ళు
ఉమ్మ్
అట్లా ఇంకా ఇగ మా హస్బెండ్ కి నచ్చావ్ అట్లా
ఉమ్మ్
ఏద్న ఉంటే సినిమా సినిమా అట్లా చూసేసుకుంటరు
మ్మ్
ఇంకా త్రీ అవర్స్ తర్వాత ఇంకా మళ్ళీ క్లోజ్ చేసేస్తారు
ఉమ్
కాకపోతే కొన్ని కొన్ని సీరియల్స్ నేను చూస్తా మా సార్కి తెలియకుండా అప్పుడప్పుడు చూసేదాని ఇప్పుడు మాత్రం ఇంకా లేదు ఇంకా మీరు ఎక్కువ ఎమ్ సీరియల్ చూస్తారు
నేను ఎక్కువ వచ్చేసి బొమ్మరిల్లు చూస్తా అండి ఈటీవీలో
ఆహా
బానే ఉంటది బొమ్మరిల్లు
అట్ అంటారు గదా
మా టీవీ బానే ఉంటాయి జీతెలుగు బానే ఉంటాయి ఈ టీవీ బానే ఉంటాయి
అంతే
మా టీవీ అంటే ఫేమస్ సెవెన్ టూ నైన్ వరకు మంచి ఫా రేటింగు ఉన్న సీరియల్స్ ఇస్తడు మనం అంత టైం స్పెండ్ చేయలేం గా సీరియల్స్ మీద ఏదో ఒక వన్ అవర్ రాండం గా గూర్చున్న ఒక వన్ అవర్ గూర్చుంటాం అన్ని అవర్స్ అంటే స్పెండ్ చేయడం కుదరదు ఆ ఆ డిన్నర్ ఆ స నేను సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్య ది డిన్నర్ చేస్తా
ఆ
టైం లో అట్ట డిన్నర్ చేసుకుంట ఒక వన్ అవర్ సీరియల్సు ప్రత్యేకించి కాకుండా అట్లా ఒక వన్ అవర్ కూర్చుంటే సరిపోతుంది
అదే అదే ఇంకా మనకి ఏవి ఇష్టమ అయితాయో కాసేపు అవి చూసేసుకున్నామంటే కొంచం రిలాక్స్ అవ్వచ్చు ఇంకా ఏమయినా చూస్తారా మీరు ఇంకా మూవీస్
ఇంకేముండాది అండి వర్క్ ఉంటది వర్క్ చూసుకుంటుం విలేజ్ లో కాస విలేజ్ లో ఇకా మీకు తేలిందిముంటది విలేజ్ లో నైన్ నైన్ థర్టీ కల్లా మొత్ తం క్లోజ్ సిటీ లాగా ఉండదుగా నైన్కల్ పడుకో
చలికాలంలో అయితే ఇంకా ఎ-ఎర్లీగా పడుకుంటారు
ఎర్లీ మా దగ్గర అయితే మరీ సెవెనకే పడుకుంటారు
అమ్మో అదే చలికాలం చల్ల ఇంక బయటకి వెళ్లరు కదా కి ఎర్లీగా పడుకుంటారు ఏ హీరో అంటే ఇష్టం అండి మీకు
నాకు హీరో వచ్చేసి బాలకృష్ణ అండి
ఉహు హీరోయిన్ ఎవరి ఇష్టం మీకు
హీరోయిన్ వచ్చేసి ఎప్పుడు సమంత ఉండేదిలే గాని సమంత ఇక అప్పుడు మ్యారేజ్ డైవర్షన్ తర్వాత అట్లా చేసేసరికి ఇక ఆమే మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది
ఆహా నాగచైతన్య గారే చేసారంటారు కద అలా
మ్ అట్లాండదు కండి ఏది చేసినా గాని సమాజం అట్లాండదు అట్లా అనరుగా
అంతే ఇద్దరిది తప్పే ఉండుంటాది
ఇద్దరిది తప్పే ఉంది కానీ సమాజం అట్లా అనదకదండీ మొగోని అనదుగా
అదే అదే అదే కాకపోతే నా కసలు నచ్చిన పెయిర్ అంటేనే వాళ్ళు ఇద్దరు వాళ్ళే అది సలన్ సడన్ గా అలా డివోర్స్ తీసుకోవడము చాలా మంది అక్సెప్ట్ చేసుకోలేకపోయారు
హలో సమంత గారు మొదటి నుంచి ఆమె చిన్న చిన్న ఆడిషన్స్ నుంచి పైకొచ్చారు కదా ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు తను కూడా
ఉహు
అప్పటి కూడా ఇట్లా చేసే సరికి
అదే ఇప్పుడు వేరే అతన్ని చేసుకున్నట్టున్నారు మ్యారేజ్ అవునావును కాకపోతే ఈడు జోడు వాళ్ళది బాగుండేది ఒకే అండి థాంక్యూ